హలో
హలో
బావుగున్నారా అండి
ఆ బాగున్నండి మీరు బాగున్నారా
ఆ బాగుందండి ఏం చేస్తున్నారండి
మీ పేరు సుభద్రా అని పడ్డదండి
అంటే అది మా అమ్మ పేరండి
అచ్చ సరే మీరే కదా అండి అందుకే చూశాను మీరేనా కదా అని ఆలోచిస్తూ ఉన్నాను మరి లిఫ్ట్ చెయ్ లేపాలనా వద్ద సరే సరే అండి మీ ఓకే ఆ మీరైతే మంచిదే లెండి
ఎందుకండి వేరే వాళ్ళతో మాట్లాడారా
అంటే మీరు చేస్తా ఉన్నారు కదా అండి మళ్ళీ వేరే వాళ్ళు అల్లతోని మాట్లాడతే ఏలా
అవునవును
ఇంకేంటండి మరి బాగున్నారా అందరూ
ఆ బాగున్నారండి మీ ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నాం బాగానే ఏమడి మీరు ఐపీఎల్ ఏమనా చూస్తారా అండి
ఆహా లేదండి ఆ అప్పుడప్పుడు వీడియోస్ చూస్తా
వీడియో వీడియోస్ చూస్తారా
ఆ
మీ ఐ పి ఎల్ ల మీ ఫేవరెట్ టీం ఏంటండి. ఐ పి ఎల్
నేను చూడనండి ఎక్కువా.
మీకు ఇష్టమైన టీమ్ అన్నట్టు ఉంటుంది కదా ఒక ఒక ప్లేయర్ ఎవరన్నా ఒక క్రీడాకారుడు, ఆటగాడు ఎవరన్నా ఇష్టం ఉంటే చెప్పండి అంటున్నా.
ధోని ఇష్టం ఉండే అప్పుడు.
అప్పుడా ధోని, ఆహా ధోని నాకు కూడా ఇష్టం.
అవునా.
అంటే నాకు అంటే నాకు రైనా ఇష్టం, సురేష్ రైనా. సద్ సురేష్ రైనా అన్న ధోని అ వి ఇద్దరూ స్నేహితులు కదా. గొప్ప స్నేహితులు సో అలా ధోని కూడా ఇష్టం.
చూడను. మా తమ్ముడు చూస్తాడు ఎక్కువ.
అవునా అండి. మీ గురించి చెప్పండి. ఇగ మీ గురించి సరిపోతది.
ఆ
మీకూ. మీరు కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడచ్చుకదాండి.
ఎందుకండి. కోపం వస్తుందా అండి మీకు.
అవునండి. కోపం వస్తది కదా అండి మనిషి అన్నప్పుడు కోపం వస్తది.
క్కువ ఉన్నట్టుందండి అందరికంటే.
అవునా అండి. ఇగ ఏం చేస్తామండి ఆ అవునా అండి. ఏమో న నేను కూడా కొన్ని అంటే ఆపుకుంటాను. కానీ ఒక్కొక్కసారి అలా బయటకి వచ్చేస్తుంటాంది. ఏం చేస్తాం ఇగ ఒక్కొక్కసారి అలా అయిపోతుంది అంతే.
నా కూడా కో పం వస్తది. ఎప్పుడంటే ఎవరైనా మన కాల్ లీ తేకపోయీరు అనుకో చాలా కోపం వస్తది. అవునా
అంటే మీ కాల్ లేపడానికి కొంచెం డిలే టైం తీసుకున్నాను. అలా కోపం వచ్చిందా అండి మీకు ఇప్పుడు నా మీద.
ఆహా లేదు. కొంచెం
కొంచెం ఆ అండి. సరే దానికి నన్ను క్షమించండి. హలో ఆ ఇంకేం కాండి మరి విశేషాలు.
అలా అండి ఏం లేదు మా అక్కది పెళ్ లుంది అని జెప్పిన కదా
అప్పుడు చెప్పలేదు కదా నాకు అదెప్పుడు చెప్పారండి మీరు
ఉండేది కదా ఆ ఉంది పెళ్ళిలో
అవునా ఎప్పుడుందండి పిలుస్తారా మరి మమ్మల్ని
మ్మ్ పిలుస్తామండి ఏప్రిల్ ఒకటో తారీఖు ఉంది రావాలి ఖచ్చితంగా మీరు
అవునా ఎక్కడండి
మమ్ములు గుడిక్ ఇక్కడ అండి ఆహా ములుగు ఆ భూపల్పల్లి అనుకుంటా వాళ్ళు అది భూపల్పల్లి
బూపల్పల్లి ములుగంటే మన సీతక్క అదే కదా
ఆ అవునవును
సీతక్క నే తెలివదు మునుగు ములుగు అంటే మనకు మిడారం జాతర ఫేమస్ అక్కడనే కదా
అవునవును పోవద్
నాకు
సెకండ్ కుంభ మేళ
మెడ ను రావాలనుకున్నాయ్ ఈసారి గాని కుదరలేదు
నెక్స్ట్ ఇయర్ రండి తీసుకెళ్తా నేను
ఆ నేను ముస్లిం అయినా కూడా రావాలనిపిచింది ఒకసారి చూడాలి ఎలా ఉంటుంది అనుకుం
టెంపుల్కి వెళ్ళకుండా బయట జాతరలో తిరుగుదామండి రండి
ఆ అదే అదే ఆ మెడది కెల్దే ఒకసారి రావచ్చు
వెళ్ళమండి ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని కన్ మీరు ఫ్రీ గున్నప్ ప్పుడలా
ఆ కాదు మీరు మీరే చెప్పండి ఎప్పుడు వెళ్ళాలో అది గాని నేనప్పుడు వచ్చేస్తాను
ఆ మోని
మీరొకరు వస్తారా ఇంకా మీ ఫ్రెండ్స్ గిట్ల ఎవరైనా వస్తారా
ఏమండి అప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే ఫ్రెండ్స్ తోనే లేకుంటే నేను ఒక్కనన్న మీరు ఉంటారండి ఫ్రెండ్సే కదా అండి మీరు
అంటే కొంచెం ఫ్రీగా ఉండాలి కదా అండి మీకు కూడా ఫ్రెండ్స్ వస్తే ఫ్రీగా ఉంటది కదా
ఫ్రీగా
ఆ కాకపోతే మీ ఎలా కంఫర్ట్ గా ఫీల్ ఇత్తర లేదు అని
మీ మీరు ఎలా ఉంటారో నేను అలానే ఉంటానండి అంటే మీ మీ పైన ఉంటది అన్నట్టుండి మీరు మంచి మాట్లాడ నేను ఇంకా చాలా మంచిగా మాట్లాడతాను మీరు మాట్లాడకపోతే నేను మొత్తానికి మాట్లాడలను
మాట్లాడతా అండి బానే మాట్లాడతా పర్లేదు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో తర్వాత కూడా అలానే మాట్లాడతా
అవునా అండి కానీ నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను కలిసినప్పుడు ఇంకా మంచిగా మాట్లాడతానండి నేను
ఉ
నేను బేసిక్ గా చాలా మంచివాన్ని అండి నన్ను ఎవరైనా మంచివాడే అని అను అనుకుంటారు
అదే మీరు కాదండి నేను చెప్పాలి
అదే మీరు చెప్తలేరని నేనే చెప్తున్నా ఇక అంటే కొన్ని కొన్నిసార్లు ఎలా ఉండదు అంటే మన గురించి ఎవరు చెప్పరు అలాంటప్పుడు మన గురించి మనమే చెప్పుకోవాల అన్నట్టు
ఆహా జాతరకు వస్తారు కదా అప్పుడు చెప్తా మంచి వాళ్ళో కాదో
అవునా
అ
సరే అప్పుడే చెప్తుర్లేండి మరి
ఇంట్లో ఏం చేస్తున్నండి
ఇప్పుడు రేగ్గాయలు తెంపుతున్న నేను రేగ్గాయ్ ఎగల్ ఎల్ సా అణ మ్ ఆ మాకు చెట్టు ఉందండి పెద్దది రేగ్గాయల చెట్టు ఉంది
ఆ నా కోసం తీస్ వస్తారండీ మీరు మా ఇంటికి వస్ వస్తారు కదా ఎట్లయినా మీరు జాతర వరకి ఆ అప్పుడు తీసుకోని రండి
మంచిగా ఉందండి రెగ్గాయలు మీరు తిన్నారా అండి ఎప్పుడైనా
ఆ తిన్నాండి చాలా సార్లు బాగుంటాయి రేగ్గాయలు మా ఇంటి ముందు అరటి చెట్టు ఉంటదండి ఆ అవును అవును అది పెద్ద గెల వేసింది ఆ
అవునా
ఇదినే ఆల్రెడీ ఇ రేపో ఇల్లుండో పండు పండుతాయి అరటి కాయలు
అవునా
ఇంటి పక్కన జామ చెట్టు ఉంటుంది మస్తు స్వీట్ ఉంటాయండి కాయలు అయితే మస్తు తీయగా ఉంట ఉంటాయి న వోడుకు కరగి పోతే ఉల చక్కెర లా ఉంటాయండి. ఆ మా చెట్టు జామ పండ్లు మా ఇంటి దగ్గర కూడా చాలా చెట్లుంటాయి నాకు చెట్లంటె ఇష్టం
అవును నాకు కూడా ఇష్టమే కానీ మంచిగా ఉండాలి చెట్లు మొత్తం గజి బి బిజి ఉంటే నాకు నరక బుద్ధి అయితది
ఇగా మ గల్లి ల చాల
మీరు మీరు ముంజకాయలు ఈతకాయలు అవ్వన్నీ తింటరా
ఆ తింటా అండి. చిన్నప్పుడు మా బాబాయ్ వాళ్ళతోటి ఏళ్ళేది
మేము ఇప్పుడు కూడా తింటాము. మీకు కావాలంటే చెప్పండి మరి తీసుకొని అస్త
ఆ తీస్తారండి. తింట నాకిష్టం
పుచ్చ కాయాలు
అవునండి. నేను అవ్వి ఆ ముందు చదివినక రెండు సంవత్సరాలు అయిత్ తిందండి నేను ఆ ఎండా కాలం ఎప్పుడైనా హాస్టల్ లోనే అవుతుంది రెండు సంవత్సరాల నుంచి
అరే అవును అవును కానీ బయట కూడా దొరుకుత్ తాయి సి టీస్ లల్ల మనకి ఇట్లా బస్ స్టాండ్లకల్లా ఇక్కడ అమ్ముతారు. గాని ఎక్కువ రే ఎక్కువ పైసలకు అమ్ముతారు. వాళ్ళు పైసలు ఎక్కువ తెచ్చుకోంట ఆహా
నేను ఉంటే ఇంటి కేళ్ళేటప్పుడు గాని ఇంటి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు గాని తెచ్చు సుకోవాలి ఇగ తర్వాత బయటికి వెళ్ళడం ఉండదు బయటికి ఏళ్ళాలం టె చాలా పెద్ద ప్రాసెస్ అండి. మళ్ళీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్డు వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని పంపిస్త
ఇప్పుడు తిందూరు లెండి మరి నేన్ దే స్తా
అప్పుడు నాకున్నప్పుడు మే స్కూల్ లో ఉన్నప్పుడు నాకు సరిగా చెప్తులేదు థర్డ్ సెకండ్ క్లాస్ ల ఒక్కపూట వాళ్ళ చెటి కాద ఎండకాలంలో బాడి అయిపోయిన వెం అనే బగిట్ల అన్నీ ఎందుకం దగ్గర వాడేసి మా బాబాయ్య వాళ్ళని తీసుకొని ఏల్లేది ముంజకాయాలకి
అవునా
ఆ మ బాగుండేది పేద్ద ఏదో కొక్కటి మెంబెర్స్ ముండేది మా టెన్ మెంబర్స్ తోటి ఉ బాబాయ్ వాళ్ళిగా వాళ్ళు ఒక త్రీ మెంబర్స్ వాళ్ళిగా వాళ్ళని తీసుకొని వెళ్ళేది మంచిగా
అవునా
అంటే గట్టులా ఉంటంది చెరువు గట్టు లాగా ఆ గట్టుకు మొత్తం ఈత పండ్లు ఉంటయి ఆ గట్టు కొంచెం దూరం వెళితే మొత్తం తాడిచేట్లు ఉంటాయ్
ఓహో
బాగుంటది అసలక్కడ ఆ చేరువుగట్టు కూర్చొని ఆ మూలకు కల్వ పూలు ఉండేది మళ్ళీ తామర పూలు అంటారు కదా ఆ చెరువులో
అవునవును ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ అదే కదా ఇక్కడ ఇటు ఇటు ఇటు మా మా ఊర్లు కూడా ఉండే అండి ఆ పువ్వులు ఇప్పుడు చెరువులల్ల ఉంటాయి ఇక్కడ మా ఊర్ల
బతుకమ్మ పండుగ వస్తే మా డాడీ ఇగా ఫుల్ తీసుకొస్తాడండి ఇంటికి
అవునా అది మీరు బతుకమ్మ అప్పుడు పెద్ద బతుకమ్మ తీసుకెళ్తారా చిన్నది తీసుకెళ్తారా
పెద్దది తీసుకెళ్తామండి అంటే రెండు సార్లు ఉంటది కదా పెద్ద బతుకమ్మ కమ్మ చిన్న బతుకమ్మ నే చిన్న బతుకమ్మకేమో ఆ చిన్న బతుకమ్మకెమో అమావాస్య అంటరు కదా ఆ రోజేమో కొంచెం చిన్నది తీసుకెళ్తాం మిడిల్ లో ఉన్నది ఇక పెద్ద బతుకమ్మకి ఏమో కొంచెం పెద్దది ఆ సద్దులకి
అవునా
చాలా బాగుంటది అండి మా ఊర్లో బతుకమ్మ చాలా బాగా జరుపుకుంటారు గుడ్ ఈవెనింగ్ పాడడం తెలుసా అన్నలు గా వరకు డాన్స్ చేస్తాం అది పెద్ద పండగే ఇగా మాకు
ఏ రాత్రి ఎ ఎంత సమయం వరకు ఆడతారు అన్నట్టు
సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయితది అండి అందరు వచ్చే సరికి ఏడు అయితది
ఆ మళ్ల నైట్ రాత్రి ఏ టైం వరకు
మళ్ళీ తెల్లారుద్దండి తెల్లారి ఆరు ఏడు అయితది
అమ్మో ఇంత సమయం వరకు ఆడుతానే ఉంటార
అవునండి మా దగ్గర బాగా జరుగుతది చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు కూడా వాళ్ళ బతుకమ్మ అయిపోయిన తర్వాత చూడ్డానికి మా దగ్గరకి వస్తారు
ఔన
సరే అండి నెన్ ఉంటాను